చెప్పు తమ్ముడు
ఊ ఎక్కడ ఉన్నాం అన్నా మనం
ఇక్కడ అంటే నువ్వు చెప్తున్నావ్
ఏదో విషయం దగ్గర ఆగినాం మనం ఉమ్ అయితే ఇది ఆ ఇది ఉంది కదా ఇప్పుడు ఒకటి సేఫ్గా అయిపోతే మనకు కూడా ఆరే ఉంటుందబ్బా అని సెకండ్ టైం నుంచి నువ్వు ఫిఫ్టీ టైమ్స్ చేసిన ఎన్నిసార్లు నువ్వు ట్రై చేసిన నైన్టీ పర్సెంటస్ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్ససే ఉంటాయి
ఏ
నువ్ డాక్టర్ ని అడుగు చార్ట్జిప్ పిటిని అడుగు ఎవరినన అడుగు
ఊ
అది ఇప్పుడు మళ్ళీ సర్వైవ్ కలెన్త్ మనం చెప్పినా అది కూడా ప్రాబ్లమ్స్ బాగున్నాయ అన్న నేను చెప్పట్లేని వరికి
ఊ నేను ఇప్పుడు అమెకి ఎట్ల ఉంటదంటే ఆ నేన్ అక్కడ పోతేనె షాప్ ఇప్పుడో మొత్తం బడేత్తది నువ్వు కావా కావాలనే నాకు పంపిస్తలేవు
ఆ
నీ మ నీ మనుసులో పంపడని లేదు కాబట్టి ఈ హెల్త్ ఇష్యూ అంటున్నావ్
ఊ
లేకపోతే ఆర్య సంఘానికయినా లేకపోతే నాకు ఎట్లయినా ఒకటో తారీకు పంపక పోతు
ఆహ నేను ఎంగేజ్మెంట్ లేకపోతే ఏం కాదన్న పంపియచ్చు ఎందుకం
ఆ అదిగాదు అట్లా ఆ అదిగాదు అట్లా ఆ ఆమె చెప్తది నువ్ పొ
అయితే వాళ్ళు అట్లా అనుకుంటారు నాకు ఏమో ఇట్లా భయం వేస్తుంది ఒక్కటి ఈజీ మంచిగా అయిపోతే మనం కూడా కొంచం ఈజీ అయిపోతదన్న మనకు
అవును కదా ఏ ఈ రోజుల్లో అట్లాంటి మంచిగ పిల్లలే పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్నరు ఇవాళ చూడు సురేష్ అన్న ఎ ఎప్పుడైనా ఎట్లా ఉంటడా ఒక కాలుకు దెబ్బకి
ఊ మరి మనకు దానికి సరి జరీ లేదు ఏం లేదు మళ్ళీ
ఊ
మంచిగా చేపిచ్చేసి తర్వాత ప్లాన్ చేస్త అ మనీ కూడా ఉండదు
నువ్ ఏయ్ పునతో కాకా అ రాపొ ఉ ఊ అట్లా అవును
అయితే ఒక్కటైనా అయిపోతే సరిపోతదని నేను చూస్తున్నా
రే రేపు పోతారు కదా
చెప్పాలన్నా ఇప్పుడు ఆలోచించే సిచ్యువేషన్ల ఎవరునరు ఈ ఈ సిచ్యువేషన్ గురించి చెప్పును
నువ్ ఎవరు ఓపెన్ చెప్పాలి చెపింది చేపిచ్చి పంపాలి
ఊ
ఆ చెప్పపోతి
ఇప్పుడు చెప్పినా అదే అంటారు చెప్పకపోయినా అదే అంటారు
చెప్పుడు అయితే పక్కా
ఊ ఇప్
అంతే కదా
ఆ గు పంపి చెప్ క్యూసోనిఉంటరా లేదు
అవునుగా అదే వాళ్ళు ఏమో ఎట్లా ఆలోచిస్తున్నారో ఇప్పుడు హలో హలో
హలో వినిపిస్తుందవినిపిస్తుందఅన్నా
హ్మ ఇప్పుడు వాళ్ళు ఎట్లా తీసుకుంటారో తమ్ముడు నువ్వు అనిల్కి చెప్పు
అదే చెప్తాం అనుకుంటున్నా అందరికిీ చెప్తా అన్నా చెప్పడానికి నాకేముంది నా సిచ్యువేషన్ ఇట్లుందబ్బా మీకు తెలవంది కాదు మీరఅందరు చూస్తు్రూ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేనది కూడా ఏం లేదాడా మొత్తం అంతా మీకు తెలిసిందే మీరే ఏం చెప్ చేయమంటారో ఆలోచించి చెప్పండి అని చెప్తా ఇగా నేను
అంటే ఇప్పుడు ఎవరికి అర్థం కాల అంటారు
ఇప్పుడు వాళ్ళు మనం ఆ
అశ్వినికి అర్థం కాలే ఎందుకు నేను పోను ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయినక్క పొయినాక చానా మంది
అదే కదా అన్న నేను పంపినని చెప్పలే చెప్పట్లేను కదా
ఎంగేజ్మెంట్ ఇ రోజ
ఎవ్వరో ఒక్కరు బాాలేకపోయినా మనకి ఇబ్బందే మనము ఏదో ఆ చలో తర్వాత ఏదన్నా చూసుకుందాం మనం ఏడన్నా చూపిద్దాం ధం అట్లా చేద్దాం అంటే జర్నీ కూడా కుదరది
అవున్
ఆ సిచ్యుయేషన్ కూడా ఉంది మన దగ్గర్నే నేన
చాలా కండిషన్ గా ఉంచను అంటున్న
అదే అన్న అందుకే ఇక ఏం చేయలేకపోతున్నా వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్ అర్థం చేసుకోరు అన
ఎవ్వర్
హ్మ్
ఇ ఎంగేజ్మెంట్ కి ఎనికి చెప్పు
వీళ్ళు పెద్దొలె అర్థం చేసుకోవట్లే వాళ్ వీళ్ళు పెద్దోళ్లే అర్థం చేసుకోవట్లే ఆమె చేసుకుంటాద అన్న
ఏకువ కదా అది ఇట్లా ఉంది ఇప్పుడు ఎంగేజ్మెంట్ కి రాకని చెప్పు ఎంగేజ్మెంట్ తర్వాత రా అని చెప్పు ఎవడు ఎట్లా ఉంటాడో ఏమో అది తెలియదు కదా
ఇప్పుడు వెళ్ చూసింది కాదన్న నేను చూసిన డైరెక్ట్ ఇప్పుడు సర్కలస్ చేసినప్పుడు ఆమె మేడం పిలిచిన నాక్ చెప్పింది ఇట్లీట్లుంది హండ్రెడ్ పర్సెంట్ లో ఇప్పుడు ఆమె చేసిన పదమూడు లో రెండేమో ఈ కేసులే అయినయ్
అ
హలో ఆమె అంటా పదమూడు కేసెస్ లు చేసిందంట సర్క్లాజ్ కేసెస్ స్టిచెస్ వేసే కేసఎస్
ఉ
పదమూడులో రెండేమో ఇట్లా యూట్రస్ అది ఉంది కదా ఆ కేసెస్ ఉన్నాయి
అ
రెండిటికిీ రెండూ నైన్ మంత్స్ వరకు పోలేదంట
చూడు ఇక హండ్రెడ్ పర్సెంట్ అనుకో ఇద్దరికి రెండుకి రెండు పోలేదంటే హండ్రెడ్ పర్స పర్సెంట్ రిజల్ట్ లేదు అన్నట్టే
మిస్కియార కాయ అయితే అంటట్ ఉంటుందా ఇంకా
ఎప్పుడైనా అయ్యే ఛాన్సెస్ ఉన్నది ఎప్పుడయినా లేదు ఫోర్త్ మంత్ దాటిన తర్వాత ప్రాబ్లం లేదు ఫిఫ్త్ దాటిన తర్వాత ప్రాబ్లం లేదు అట్లానే కాదన్న ఎప్పుడైనా
ఇ పెళ్లి వరకు సక్కగా ఉండాలంటే ఇబ్బంది కదా మరి
ఆ ఎవ్వరు లే ఇప్పుడు నా సిచ్యుయేషన్ లో ఏంటిదంటే అన్న నేను ఏం చెప్తున్నా అసలు అంటే ఇప్పుడు మన దాంట్లో ఉంటారు కదన్న ఒకరిద్దరు అట్లా డాకీ అన్నట్టు
ఆ ఆ
అందరిని పిలుస్తారు అందులో ఎవరో ఒకరు ఉంటారు
అ
ఎవరు ఒకరు ఇట్లా తల మీద చేయిబెట్టి ఆమెకి హెల్త్ ఇష్యూస్ వచ్చింది అనుకో
అ
మనం మొత్తం హాస్పిటల్ తిప్పాలి ఆడ ఎక్కడికో చూపించడానికి తీసుకపోవాలి ట్లుంటుంది సిచ్యుయేషన్ సరే పర్వాలేదు మనం చూపిద్దాంలే దాందేం బాధలేదు కానీ జర్నీ కుదరేదు కదా
అది కూడా ఇతుండి
అది ఇబ్బంది అందుకనే నేనేమంటున్నా అంటే ఉండని మీ దగ్గరే ఉండని పర్లేదు పెళ్ళి అంటే ఓకే అది వస్తారు అందరు వెళ్ళిపోతారు డేలో వస్తారు వెళ్ళిపోతారు ఇప్పుడు అది సిచ్యువేషన్ స్కిప్ కూడా చేయలేము సి సిస్టర్ కదా పంపలేదనే మనకు కూడా ఇది ఉండద్దు అని ఒక్కసారి ఏం కాదు పోనీలే అని మనం పంపించచ్చు అయితే అవుతుది లేకపోతే ఏం లేదని మనం టూ టూ టైమ్స్ రిస్క్ తీసుకోలేం కదా
ఇప్పుడు అది గట్టిగా తిరగకూడదు ఇప్పుడు అక్కడ
సైలెంట్గా పక్క కుసోని ఉండాలంతే ఉమ్ ఎక్కకుండాలి ఎవరు వచ్చినా మనం ఇప్పుడు వాళ్ళ రిలేషన్ లో వాళ్ళు ఎంగేజ్మెంట్కిి వచ్చి వచ్చి వచ్చే వాళ్ళు ఉంటారు కదా
అవును
అరే నువ్వు ప్రెగ్నెంటా అని ఇట్లా తల్ల మీద చేయిబెట్టినా ఏదో ఒకటి అవుతుది అట్ల అయితేనే నా బాధ అ అట్లా కాదు ఏం కాదంటే పర్లేదు మనం దాంట్లో ఇంకేం లేదు నేను ఇక్కడ నుంచి కార్ లో దింపేస్తా ఆడదాకా
అ ఓకహా
ఆ దింపేస్తా దాంట్లో ఏం లేదు ప్రాబ్లం మనకు దింపనికి జర్నీ ప్రాబ్లం కాదు అక్కడ ఇట్లా జరగొద్దు అని ఎవరన్నా గ్యారంటీ ఇవ్వగలరాన్నా నువ్వే చెప్పు చూస్తాం ఎట్లయితే అట్లా సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తా ఆ లేదు
వెళ్తా అంటే నువ్వు కూడా ఏం చెయలేవు
ఆ వాళ్ళు కూడా ఏమైనా పర్లేదు నువ్వు పంపి అంటే నేను కూడా ఏం చేయలేను
అరే మే కకుంది అళ్లా ఇ అపద చేసే వాళ్ళం
వద్దు అంటే ఓకే ఇక్కడ ఉంటది తర్వాత నెక్స్ట్ డేనే నేను పంపిస్తా అట్లే ప్రాబ్లం లేదు నాకు ఫస్ట్కే పంపిస్తాం అనుకున్నా నేను
స్నానం చేయు
ఆ
ఇట్లో లోల్లి బెట్టుకుంటే కొంటే ఎట్ల అంటున్న
పెట్టుకోదిగా ఆమె అర్థం చేసుకోవాలి వాళ్ళకి చెప్తే వాళ్ళ అమ్మ అన్న ఎవరో ఒకరురన్నా
కొంచెం అయిన మర్యాద ఇస్తుది గా
వాళే ఒకటి ఏమెకు చెప్తే ఏమె కొంచెం ఊకుంటంది నేనే చెప్తే దాని గురించి చెప్తున్నా అనుకుంటుంది
అవును సరే కాల్ చేయాల ఇంకొకటి
ఇప్పుడు చేస్తావా పదకొండున్నర అయితుంది రేపు చేద్దాం ఇక
లాస్ట్ కాల్ ఉంది నాది యిప్పుడు
అది ఒకసారి ఇట్లా కాల్ చేసి కట్ చేసేసయి
అ
హలో